హ ఎవరండి
మేమ
అవునా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం భోజనం భోజనాలు అయినాయి
ఏం కూరలు
అ మిల్ మేకర్ టమాటా
మీ మనవడు మనవరాలు ఏం చేస్తాంరు
మా మనవరాలు మొన్న వచ్చింళు పండగా పోచమ్మ చెత్తే పోచమ్మ చెత్తే అచ్చింది మా బిడ్డ ఉండే అల్లుడు వచ్చిండు
హమ్
మనవరలు వచ్చింది వంట అయ్యేదాకా ఆగలేదామె మస్తు ఏడుసుడు ఓ మస్తు కడుపు నొస్తందని ఏడుసుడు ఆకలైతాందని ఒక వంట లేట్ అయింది పొద్దున టిఫిన్ చేసినాం పొద్దున టిఫిన్ చేసినాం ఆ దోస అది వడ కావాలన్నది ఒక రెండు చిన్న ఇడ్లీలు ఉం డి ఇడ్లీలు తిన్నది ఈ ఆమెకు ఆకలి సరిపోలే వంట లేట్ అయింది మేము అన్నం పోపేసుకున్నాం తిన్నాం దేవుడికి ప్రసాదం ఉండే అది తిన్నాం ఇగ ఆమెకు ఆకలి అయింది లేనోల్లేవో మస్తు ఏడిసింది
అయ్యో
ఎడ్సింది ఓ మంచమంత బొర్రుడు ఏడుసుడు ఆకలి ఆకలి ఆకలి అని ఇగప్పుడు మళ్ళా దనదన వంట బగారేసి కూరవండి టకటక ఆమెకు వెట్టినోల్లే తిన్నది ఇగ తిరిగి పడుకున్నది అయితే లేవనే లేదు ఇగ
అవునా పాపం అలిసిపోయిందేమో హమ్ అవునా
ఆ మా చిన్నోడేమో ఓ మనవడా అలా పెద్దనన్న అత్తండంటే అంటే ఇగ ఇక్కడి లోపలికి ఇంటిదాక వచ్చి పెద్దనన్న వచ్చిందన్నవోల్లె గేటు కాడావొచ్చి పెద్దనాన్న పెద్దనాన్న అని మోత్ కుంటాడు హ్మ్ మూడు సార్లు మా శైలు ఒకటే నవ్వుడు పెద్దనన్న చిన్ననన్న కొద్దీ
ఆ ఉంటది కదా చిన్న పిల్లలది
మస్తు నవ్విండు నేను బోల్దా తన్నా ఓ వాళ్ళ పెద్దరా చిన్నని పిలుసుకుంటా ఆట పట్టి ఇచ్చింది కాసేపు ఆ
చిన్నపిల్లల్ని
ఆ ఏం చేత్తాం మరి ఏందో తమాషా
హ్మ్ ఉన్నరా ఎల్లిపోయిండ్ర
ఉండుమనంట ఉండలేే పండక్కు తర్వాత వత్తాం హ్మ్ తర్వాత వత్తాం అని అన్నారు
ఎప్పుడు ఉగాదికొస్తారటనా
రారట ఉగాది కి
హ్మ్
తర్వాత హాలిడేస్ ఇచ్చినంక వత్తారట ఎప్పుడైనా పెద్దమనవడు వచ్చిండు వాళ్ళ మమ్ వచ్చింది డాడ్ వచ్చిల్లు పెండ్లూ నేను మెల్లగా పన్ హ్మ్ అయినయి
ఏం కూరలు మా ఇంకా గాాలె తినాలి
తాల మీదిం కూర
మాది టమాటా
టమాట మాది మీల్ మేకర్ టమాట
టిఫిన్ చేసిండ్ర పొద్దున
టిఫిన్ లేదేం లేదు ఇయాల బట్టలు ఎండుకుంటున్నా టిఫిన్ చేయలే ఏంలే చాయ్ తాగినం బట్టలుపిండి స్నానం చేసి చెల్ బియ్యం పెట్టి తిను సానం చెష్ ఒచ్చే వరకు అది వంటైంది తిన్నం మ్మ్
ఇంకా ఇరు వే యప్పాలే
మ్మ్ పోచమ్మ కాడ మంది ఎట్లున్నారు
మంచిగనే ఉన్నారు మంది
మీరు పోయినప్పుడు ఎక్కువుండేనా తక్కువుండేనా
ఎక్కువనే ఉన్నారు మరీ ఎక్కువలేరు మరీ తక్కువ లేరు ఇగ పెట్టే ప్రసాదం దేవుడికి ప్రసాదం పెట్టే అంతున్నారు మ్మ్
పర్లేదు ఎన్ని గంటలకెళ్లిన్రు ఎన్ని గంటలకెళ్లిన్రు
పాదక్క ఎనిమిదో ఎనిమిది అయితాంది కావచ్చు
లేటె అయింది
మ్మ్ కొంచెం మబ్బు మబ్బు ఉండే కదా ఏర్పడలే, ఆ రోజు
మ్మ్ అదే అనుకుంటనం పోవాలే అన్ని ఇప్పుడే అన్ని రెడీ చేసి పెట్టుకొని
మ్మ్
పొద్దున్న లెగిసి వెళ్లాలి మ్మ్
సరే మరి
ఇంకా
ఇంకా చెప్పాలిగ నువ్వే
ఇంకేం ఉన్నాయి మా హా
ఆ
ఆ
ఇ ఇంక
ఇంక కవిత ఏమంటాంది ముచ్చట చెప్ ప్పు
మ్మ్ కవితా కవిత ఏమంటాంది మా పక్కింటామా మ్ పక్కింటమే ఏముంమంటంది ఆళ్ల బిడ్డది పుట్టినరోజు అట మనవరాల్ది పుట్టినరోజ్క్ పొత్ లఠ మ్హ్ అన్ని కొన్నరట చేసిన్లట
ఏమేమి తీసుకున్నారట
ఏమో కారట ఆహ్ ఫ్రాక్లాట చీరలట ఇయ్ పట్టుకొని పొత్తనవ్ అని అంటారు
ఇదా ఇస్ సలోజి గ్రాండ్గ
చేత్తన్లెమో నాకొ ఒకరు చెప్తే నాకు తెలిసింది
అంతేనా
పోతారేమో ఇయ రేపు రేప్ సాయంత్రం పోతారమో రేప్ పొద్దున పోతారేమో అటు పోయచ్చు పనికి
ఆహా ఉగాది రోజేనా పుట్టిన్ రోజు
ఎలుండై ఉగాది
రెప్ కదా పుట్టినరోజు ఆహా వాళ్ళేంది మంచిగా బిందాస్
మరి రాజి రాజులు రాని మనం ఉన్నాం
అట్టే ఉంటది మరి
మరి అల్లా అల్లా కంటే అ దాంట్లో మనం వేస్ట్ ఎ
అంతేనా
మ్
అది లే లేవ్ లేవ్ అంట్ అంటది అన్ని సూపర్ అక్కడ చేసేది ఏంటో పెట్టేది ఏంటో కాగానీ
ఆ
వల్లాగ్ దగ్గట్టు వాల్ డార్కిన్లు పట్
అ అబ్ద్ అనకుంట
అంతే ఉంట్ మరి ఉమ్
ఏందంటే చెస్కున్నా బతుక్తున్న అన్నట్టు మాట్లాడతది
కానీ వాళ్లే మంచ్
ఆ అ ఇట్లా వాళ్ళే మంచిగ్ ఉన్నారు మనం ఎంత అచ్చినా కూడా మనం ఆ తినడానికి ఎన్కెకుపోతాం కొనడానికి ఎన్
అందరికి ధైర్య రావద్ద
అదే గద
ధైర్యం దెన్ ధైర్యం దానికి ఉంటదన్నట్టు ఒక్కొక్క లకు ఒక్కొక్క ఉంటాది ఏం చేద్దాం. ఆ కొంతమంది ఏం చేయకపోయినా మస్తు ఉన్నంతలా ఫీల్ అయితరూ అన్నీ ఉన్ అన్నీ చెప్ తరు మనకూ ఉండి కూడా మళ్ళ ఏదన్నా చే పెట్టాలా చేయాలంటే మన లేవు లేవన్నట్ ట్టే పోతది. ఉమ్
ఇప్పుడు నేన్ చెప్పిన లెక్క ఎట్లున్నది ఎంతా, ఇంట్లా వచ్చినా కూడా మనిషికీ అవీ ఎక్కడ నుంచి ఎళ్ళిపోతానయి ఎట్ నుంచ్ ఎట్కెల్లి పోతానయ్ అర్ధమైత లేవ్. ఆ
ఉంటది. అదే ఉన్నా మనం ఎంత ఇంత ఉన్నది అనుకుంటే ఏదన్న పెట్టే టైంకు, పోసే టైంకీ ఏమ్ లేనట్టు కనబడు తుంది. ఆ ఆ లెవు లేవు లేవన్న ఆ అన్నీ
వాళ్ళే ఆఫీషియల్గ ఉన్నరూ, మనమే నార్మల్గ ఉన్నం.
అంతే టైం ఒక్కొకల్ది ఒక్కొకటైం.
అంతే
హమ్
ఉమ్ మరదల్కి ఆపరేషన్ అయింది.
ఊహు ఎట్లున్నదట ఇప్పుడు.
ఏమో ఫోన్ చేయలే. చేయాలిగ.
హ్మ
మొన్న చేశిందే. మా యత్త తెలివికి రాలేదన్నది. చేయలేదు చెయ్యాలిగ.
మల్ల చేస్తవా.
ఇయ్యాల పోయినంక చేత్తా. కొన్సేపైనంక చేత్తా. మూడిట్ వరకు. సేసీ ఎట్లున్నద్ తెలుసుకుంటా. మా ఇళ్ళల్ల వచ్చేదుంటే, ఇద్దర్ ఇగా రెండు జూసుడు అయితది. పొయ్యొత్తే అయిపోతది. అయనకీ తింటిల ఇ ఇరిగింది గదా బాయిల సింగరేణిల. హమ్ ఆ హైరాల్లో ఉన్నడు.
అయ్యా ఏందో అదీ సిమెంట్ పట్టేసిండ్రా.
హమ్ సిమెంట్ పట్టి కాదు ఆపరేషన్ చేశింరు.
రాడేశింర్రు. హమ్ ఇంకెవరు రాలేదట్నా అయితే ఇంటికీ.
ఊహూ రాలే. నటికి ఇరవైఐదు రోజులు అయిపో అంది ఇరవై ఒక్క రోజులో ఇరవైఐదు రోజులు అవుతుంది పదిహేను రో హలో ఇరవై ఐదు రోజు ఇరవై ఒక్క రోజు అయితాంది
హ్మ్
ఈయా అలిగింది తెల్లారంగ
కంపనీ ఆ
ఆ కంపింది పెద్దస్పట తరపున తీసుకోవాలి గదా అందుకే వాళ్ళన్ని రోలుంచుకున్నారు
హమ్ ఎర్దోర్దే తగ్ డబ్బుల్ అంటు ఎని రోజులు ఉంచరు హమ్ చేసి రెండు రెండు రోజులకు మూడు రోజులక ఏళ్లకొడతరు ఆ
మాకాపశన అయితే కదా పెద్దాప ప్రశ్న అయి తనే
ఉమ్ సరే మరి ఉంటానా మరి